ఏం చేస్తున్నావ్
ఏం లేదండి మూవీ ఏదైన్నా చూద్దామా అని ట్రై చేస్తున్నా కొత్తగా ఏమన్నా
అవునా అవును కొత్త మూవీ వచ్చింది చూసారా త్రికాళ హర్రర్ మూవీ
త్రికాల హరర్ మూవీనా చూలేదు హరర్ మూవీస్ అంటే భయం కానీ ఇష్టం చూడడం
కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఆ మూవీ చాలా బాగుంది చూసేదానికయితే మీరు ఇప్పుడు చూడండి
ఆ చూస్తాను తర్వాత చూస్తాను చెప్పండి
సరే గాని మీకు మన దేశంలో ఎత్తైన కొండలు ఏంటివో తెలుసా
కాశ్మీర్ కొండలు
కాశ్మీర్ కొండలా
అవును
మౌంట్ ఎవరెస్ట్ కదా వాల్ ఎ ఎత్తైన కొండ
మౌంట్ ఎవరెస్ట్ కూడా కాశ్మీర్ కొండే కదా
ఓకే సరే సరేండి మౌంట్ ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరైనా ఎక్కగలుగుతారండి
ఎందుకు ఎక్కలేరు కొంతమంది అనుకుంటే సాధిస్తారు
సాధించగలుతార అయితే
ఆ మీకు ఎవరైనా ఎక్కుతారని తెలుసా
ఏమో అండి అంటే నాకు తెలిదు అందుకే అడుగుతున్న మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం చాలా కష్టం అంటారు ఎందుకంటే దానికి చాలా ఏకాగ్రత ఉండాలంట
అవును చాలా ఏకాగ్రత ఉండాలి ఫుల్ మంచు
లొల్లి అయితాంది చుట్టూ ఎక్కడుదండి అసలీకి
ఐడియా లేదు మీకు తెలుసా
తెలిదా మీకు
తెలీదు
మౌంట్ ఎవరెస్ట్ మనకి నేపాల్ సైడ్ ఉంటుంది టిబిట్ దగ్గర టిబిట్ బార్డర్ లో ఉంటుంది
ఓకే నేపాల్ సైడా
అవునవును కాశ్మీర్ సైడ్ కాదండి అది
అవును
అక్కడ ఉంటుంది మాములుగా అయితే అక్కడ ను మన ఎక్కాలంటే ఎక్కొచ్చు క్యాంప్స్ ఉంటాయ అనమాట మనం కూడా ఎక్కోచ్చు తే అయితే మనకు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తార అనమాట దగ్గర దగ్గర నలభై వేల డాలర్లు డా చార్జ్ చేస్తారంట ఎక్కేదానికి పైకి
సరిహద్దుల్లో ఉంటుంది అనుకుంటా
చైనా సరిహద్దులో కాదండి నే ఆ చైనా సరిహద్దులని కూడా చెప్పొచ్చు మీరు చైనా సరిహద్దుల గురించి చెప్పచ్చు మీరు కావాలంటే
అక్కడ ఉష్ణోగ్రత మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ కంటే త క్కువ ఉండొచ్చు ఎందుకంటే చాలా చలి చలికి వణికిపోతాం మనం ఒక్కోసారి గడ్డ కూడా కట్టేస్తాం
అవును అవును అక్కడ ఫస్ట్ ఎక్కింది ఎవరంటే ఎవరు ఇద్దరు ఇంగ్లీష్ అంటే ఫారినర్స్ ఎక్కారన్నమాట ఆంగ్లేయులు ఎక్కారు అక్కడికి ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట
ఆయనే జార్జ్ కా జార్జ్ ఎడ్మడ్ హిల్లరి
అవునవును అక్కడ గాలి వేగం రెండు వందలకు పైన ఉంటుందంట
టెన్జింగ్ నార్గే ఆయన ఎడమండ్ హిల్లరి ఇద్దరు వాళ్ళిద్దరూ ఎక్కారు
అవునవును కానీ మన ఆ తెలంగాణ నుంచి కొని ఒక ఒక ఆమె ఎక్కిందనమాట
తన పేరేంటి
తన పేరు ఏంటో నాకు తెలియదు కానీ
గుర్తు రావట్లేదా
అవునవును ఆ బిచేంద్రి పాల్ బచేంద్రి పాల్ ఎస్ ఎస్ బచేంద్రి పాల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఎక్కిందనుకుంటా
అవునా అండి బచేంద్రి పాల్
అవునవును ఎవరెస్ట్ అనేది అందరు ఎక్కే మౌంటైన్ అయితే కొండ అయితే కాదు అది మనకున్న పరిధిని పరీక్షిస్తుంది అన్నమాట
అక్కడ ఆక్సిజన్ దొరుకుతుందా
అక్కడ ఆక్సిజన్ దొరకదు ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ చాలా ఎత్తుంటుంది కదా దగ్గర దగ్గర ఎనిమిది వేల అడుగులు ఎత్తుంటుంది
ఏంటి ఎనిమిది
హ
కాదండి
అంటే ఎనిమిది వేలు కాదులేండి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులెండి అడుగులు కాదు మీటర్లు
ఆ అప్రాక్సిమేట్లీ తొమ్మిది వేలు అన్నమాట
చాలా ఎత్తుంటుందండి మన హిమాలయాలు చూసుకుంటే మనకు మళ్ళీ ఇది కూడా ఉంది కదా అది ఏదో శివుడిని కొన్నా అంటారు మహా అదేదో అంటారు మా ఏదో అంటారు ఆ కొండ పేరు మహాదేవ్ ఆ మహాదేవ్ పో మహాదేవ్ ఫోటో ఏదో అంటారు దాన్ని
మహదేవ్ ఫూర్ ఇది ఎక్కడో విన్నా నేను
కైలాసగిరి పర్వతం అండి
కైలాసగిరి పర్వతమా
ఉమ్
ఆ విన్నా విన్నా
అప్పుడైతే అసలూ అదికునేది ఉండేది టిఫిట్ దగ్గరే. మానస్సరోవరం లేక్ అంటారు గదా. నది మానసదోవరం నది ఉంది గదా అక్కడ ఉందంట అది. అక్కడే మనకూ గంగాదేవి పుట్టింది.
అవునవును నిజమే
అక్కనించే చాలా నదులు ఒస్తాయి మనదంటే ఎక్కించి పార్తాయి చాలా వరకు. అక్కనించే పుట్టింది అంటారు మావుల్గాయితే. నది అన్నే పుట్టిందంటారు.
మూడు వందలా అరవై అడుగులెత్తులో ఉంటది.
అవునువును.
బంగాళాఖాత సముద్రం
అక్కడ అసల్కీ ఏమి. తిరగలేవంట అంటే ఆ పైన అనీ అసల్కీ ఏవన్నా వెళ్తే విమానాలు అలాంటివి క్రాష్ అయిపోతాయంట కింద పడిపోతాయంట. పేలిపోతాయంట.
ఎందుకు అలాగా
ఏమో అక్కడ ఏదో శక్తి ఉందని అంటారు
అందుకని విమానాలు అక్కనించి పోవా
అవును ఇప్పుడు మనక్ మౌంట్ ఎవరెస్టే ఉందనుకుందాం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగారు.
హ
కానీ ఈ పై కైలాసగిరి పర్వతాన్ని మాత్రం ఎవ్రు ఎక్కలేకపోయారంట ఇంతవర్కు
అవునా నిజవ అండి
ఎవ్రు ఎక్కలేకపోయారంట అసల్కి ఎక్కిన వాళ్ళంతా సచ్చిపోయారంట
ఉ
మనక్ అక్కనించే నాలుగు నదులు పుట్టాయి మనకు ఆ మానస్ సరోవరం లేక్ దెగ్గర్నించి ఇండస్ ఒకటి బ్రహ్మపుత్ర ఒకటి కర్నలి ఒకటి ఇంగోటి ఏదో ఉంది
ఇంకోటేది
ఇంకోటి ఏందో అది నాకు అర్థం కావట్లా అది
ఈ ప్రదేశాలన్నీ చూడ్డానికి చాలా బావున్నాయి ఇంకా పర్వతాలు ఏవన్న ఉన్నాయ నీకు తెలిసినట్టు
ఉమ్
ఈ ప్రదేశాలన్నీ చూడడానికి చాలా బావున్నాయి ఇంకా పర్వతాలు ఏమన్న ఉన్నాయా మీకు తెలిసి
ఇంకా పర్వతల్ అంటే మౌంట్ ఫ్యూజి పర్వతం ఉంది గదా
మౌంట్ ఫ్యూస్ ఫ్యూస్ ఆ మౌంట్ ఫ్యూజీ
ఉమ్ మౌంట్ ఫ్యూజీ మౌంట్ ఫ్యూజి పర్వతాలు ఎలా అంటే అది ఒక పర్వతం కాదు ఫస్ట్ పర్వతం వచ్చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మీటర్లు ఉంటే సెకండ్ అంటే లాస్ట్కు వెళ్ళేదనీకే పన్నెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మీటర్ల టాలెస్ట్ అంటే చాలా పెద్ద మౌంటన్ ఉంది అక్కడ అంటే అంత పెద్ద పెద్ద ఉన్నాయి అన్మాట ఒకటి కాదు అది చాలా ఉన్నాయి.
అక్కడ నది ఉంటది చాలా బావుంటుంది. జపాన్ దేశంలో కదా ఇది ఉంది.
మన దేశంలోనే ఉండే
ఇది కూడా దాదాపు మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు మీటర్ల ఎత్తులో ఉంటాది.
ఇక్కడకని చూసుకుంటే ఐదు నాలుగులు పుట్టాయంట ఇక్కడకని
పేన్షూ ద్వీపంలో ఉంది టోక్యో లో ఇది చాలా బావుటుంది. ఇదైతే నేను కొరియన్ డ్రామా లో చూసా.
ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కి దీనికి ఏమిటంటే తేడా మౌంట్ ఎవరెస్ట్ దీనికన్నా కొంచెం చిన్నదైనా గానీ ఎక్కడానికి చాలా కష్టము. అధిగగా ప్రాణాలు పోతాయమో చెప్పలేము, కానీ ఇదైతే ఫ్యూచర్ అయితే ఎవరైనా ఎక్కొచ్చంట.
ఈ ఫ్యూజక్ గురించి నుంచి కథ విన్నాను. ఆ అంటే ఆ సిరీస్ లో కెన్ బి లవ్ దిస్ ట్రాన్స్లేటెడ్ ఆ సిరిస్లో
ఓహో
ఆ సిరీస్ లో తన గర్ల్ ఫ్రెండ్ ఒక అబ్బాయిని అంటే హిరోని
ఉహ్
అడుగుతుందంట నాకు ఆ మౌంట్ ఎవరెస్ట్ గిఫ్ట్ గా కావాలి అంటే
మోహం ఎవరెస్ట్ గిఫ్ట్ గావాలంటే ఏటా దేచిస్తార్ అండి.
ఆహా హింషుత్ ద్వీపంలో టోక్యో నగరానికి చెందింది అక్కడ దానికి ఒక కథ ఉందంటా
ఉహుహ్
వాళ్ళ ఒక ఆమెకి గిఫ్ట్ గా తన బర్త్డే రోజు రిప్రజెంట్ చేసాడు. అందుకని ఇవే గూడా ఆ అలాగే కోరుకునింది. నాకు కూడా మౌంట్ ఎవరెస్ట్ గిఫ్ట్ గా కావాలి నా బర్త్డే కి అని.
అంటే మౌంట్ ఎవరెస్ట్ గిఫ్ట్ గవాలా లేకపోతే కొండన్ దెచ్చియాలా ఉహ్ నాకు అర్థం గాలే.
ఆహా అది కూడా నాకు అర్థం కాలేదు కానీ గిఫ్ట్గా అయితే అడిగింది అంటే ఎవరెస్ట్న్ ఎవరేనా కొనగలరా నువ్ చెప్ప
తాదు కొనేది పక్కన పెడితే ఫాస్టఫాల్ దాన్ని కొనే ఏం జేచ్చడు వాడు.
ఏం చేస్తాడు తను ఏం చేసుకుంటుందో తెలీదు అలా చూస్తూ ఉండిపోతుందో లేకపోతే అక్కడే ఎక్కి వెళ్ళేసి వస్తుందో తెలీదు అసలు కొండ కొల కొనగలమా మనం.
కొండలు కొనొచ్చండి ఏముంది. అన్ని కొండలు కొన్నేము అన్ని కొనాల్ని కొనలేము కానీ కొన్ని కొనాల్ని కొనచ్చు.
అయితే ఇది కూడా అలాంటిదేనేమో కొని ఇచ్చేస్
లేదు లేదు మౌంట్ ఎవరెస్ట్ కొన్నాం అనేది కుదరన పని
ఇది మౌంట్ ఫ్యూజి కదా
మౌంట్ ఫ్యూజ్ అయినా, మౌంట్ ఎవరెస్ట్ అయినా ఇవన్నీ బార్డర్లలో కదా ఉండేది, దేశ సరిహద్దులో ఉన్నాయ్. దేశ సరియద్దు నుండే కొండన్ నమ్మేస్తే మనం ఎలా ఉంటుందంటే మన శత్రువులకు మనమే ఇచ్చినట్టు ఉంటది ఇల్లు.
అది నిజమే.
సరేలేండి అయితే
ఉ